ఆ బాగున్నామండి మీరు బాగున్నారా
ఏ
తిన్నారా అండి
ఉ ఏం చేస్తున్నారా ఇలాంటి ఏస్
ఆ ఇన్ ఇంతకు ముందే లంచ్ చేసినము అండి మీరు తిన్నారా ఆ మీరు తిన్నారా అండి
ఏసి రన్ లంక్ కిన్నామండి
ఆ చెప్పండి నేను బ్రింజల్ కర్రీ చేస్ అండి
ఎం జెస్
బ్రింజాల్ కర్రీ చేసినా అండి
తిండ్రు అవునా అవునా వా వాయిసు ఎందుకో మాటల తర్వాత టు మినిట్స్ తర్వాత వాయిదో వస్తాంది
అవునా మీది కూడా ఎందుకో స్ట్రక్ అవుతున్నట్టు ఉన్నదండి మీరు తిన్నారా అండి ఏం కర్రీ చేసిరు
అ
ఏం కర్రీ చేసరండి
టమాటా టమాటా కర్రీ టేష్ణ
అవును ఆ ఆ వి ఇప్పిస్తుంది చెప్పండి హా వినుపీస్ వతుందండి చెప్పండి
అరే ఆన్సర్ చెప్పిన తర్వాత టూ మినిట్స్ కి వస్తాంది ఉ హు ఏంటండి విషయాలు
ఏం లేదు ఇగ చెప్పాలండి మీరే
ఉ హు పౌష్టికాహ ఇ మద్యలా అసలు హెల్త్ నుమ ఫుడ్ లేక పౌష్టికాహా దాని దినటేలుగు
ఉహు
అవును అది అండి
అవునండి ఇప్పుడు అన్ని కెమికల్స్ తోటి కలిపిన ఫుడే అంటే కెమికల్స్ తోటి పండిస్తున్నారు గదండి ఎక్కువగా దాని వల్ల పౌష్టికం అనేది తక్కువ తగ్గిస్ తగ్గియడం అయిపోయిందండి తగ్గిపోయింది
అవునవును
నాచురల్ గా పండేటివి ఏం లేవండి
అవునవును అన్ని కల్తీ అయిపోయినాయి పౌష్టికాహారం పెట్టాలంటే ఎలాంటి ఫుడ్ పెట్టాలి అసలు
ఉహమ్ అమ్మ ఇలాంటివి అంటే కొంచెం ఇంట్లో తయారు చేసుకోవాలి బెల్లం తోటి ఉంటే ఐరన్ ఎక్కువ వస్తుంది బెల్లం తో తయారు చేసిన పదార్థ తల్ తోటి
ఊ ఉ అవును బీన్స్ ఇప్పుడు అవి ఏంటి అవునవును
డ్రై ఫ్రూట్స్ ఆ ఆ శనిగాల కూడా నానబెట్టి ఆ అవునండి
నానా బెట్ వేసి అవును అవి ఒక టూ డేస్ నానబెట్టి లైట్ గా మొలకలు వచ్చిన తర్వాత అవి పిల్లలకు కొంచెం సాల్ట్ లాగేసి మార్నింగ్ మా బ్రేక్ ఫాస్ట్ లాగా పెడితే హెల్త్ కి చాలా మంచిదండి
ఉ హూ ఇంకా బాదం కూడా నైట్ నానబెట్ డే మార్నింగ్ పొట్టు తీసి తిం అంటే చాలా హెల్త్ కి చాలా మంచిదండి
అవునండి మీరు అన్నట్టు బెల్లము తోని ఏదన్నా ఇట్లా లడ్డూ రెడీ చేస్తే అసలు కొంతమంది పిల్లలు బెల్లం ఇష్టపడరండి
కానీ బెల్లమే హెల్త్ కి మంచిదండి ఐరన్ ఉంటది కదా ఎక్కువ బోన్స్ ఇ బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి బెల్లం ను పల్లి ఇయ్యాలండి అండి బ్లడ్ కూడా చాలా ఇంక్రీజ్ అయితది
అవును అవును కరెక్టే గని కొంతమంది పిల్లలు మా పిల్లలయితే బెల్లం అసలు ఇష్టపడరండి
బెల్లము నెక్స్ట్ పల్లీలు బెలము నెక్స్ట్ ఇప్పుడు ఎ ఎండిన కుడుక ఉంటది కదాండి అది అట్లా కొన్ని కొన్ని అట్లాంటివి ఇవ్వడం వల్ల కొంచెం అంటే మనం తినేది టైం పాస్ కి తిన్నట్టయినా కానీ హెల్త్ కు కూడా మంచిదండి అది
మంచిది అవునండి ఎండు కొబ్బరు కూడా హెల్త్ కి మంచిది కర్రీస్ లల్లో వాడొచ్చండి ఎండు కొబ్బరిని కర్రీస్ లల్లో కూడా వాడ
కానీ ఇట్లా బెల్లం తోటి తింటే మన కి కొంచెం ఎ ఎనర్జీ లెవెల్స్ తొందరగొస్సాయండి
కానీ పిల్లలు ఇలాంటి ఫోన్ నేచురల్ ఫుడ్ కంటే, జంక్ ఫుడ్ కె ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. నూడుల్స్ అని
అవును అవేంటంటే కలర్ ఫుల్లుగుంటాయ్ కదండి ఆల్లను అట్రాక్ట్ చేసే విధంగా ఉంటాయ్.
నాక్ అదే కావాలి అదే కావాలి ఇగ అంటాం లైట్ గా మసాలాకి ఇగ టేస్ట్ అనిపించే సరే అదే తింటామంటార్ కానీ అసలు అన్ హెల్ది అండి కొంచెం హెల్దీ ఫుడ్ తీసుకుంటే పిల్లలకు బాగుంటది.
అదే కదండీ కా మనీ ఇప్పటి జనరేషన్ లో ఎవరు అంతా అంటే హెల్దీ ఫుల్ నేను డైలీ మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ ఇస్తానండి, నెక్స్ట్ మిల్క్ ఇస్తా ఆఫ్టర్నూన్. అట్లా ఆ టైం కి విస్రాం చాలా స్కూల్ కి పల్లి పట్టి అట్లా పంపిస్తారండి మళ్ ళీ ఈవినింగ్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్లా ఇద్దరికి కొంచెం పాలు ఇస్తా మిల్క్ ఇస్తాండి
ఉ హుం
చపాతి పెడతా కొంచెం రైస్ నీ అవాయిడ్ చే చపాతి టీ పెడుతా జొన్న రొట్టెలు చేసి పెడతానండి ఇంకా మినప్పప్పు త తో ఇడ్లీలు చేస్తానండి మోన్ హ ఒక్క రోజు అంటే ఒక్కొక్క రోజు ఒ ఒక టైప్స్ చేస్తానండి హలో మినప్ ఇడ్లీలు చేస్తానండి దోస్ స
అండి ఏ
మీ వాయిస్ స్ట్రిక్ట్ అవుతుందండి
పోయాలి కదండి
ఆ అవును కా గ్లాస్ రెండు గ్లాస్ రవ్వవాటలా పోస్తానండి అసలు నాచురల్ గా అయితే త్రీ గ్లాసెస్ పోయాలి గాని నేను టూ గ్లాస తెస వస్త
అవునండి మినపప్పు డైరెక్ట్ ఏమియ్యకుండా ఓన్లీ మినపప్పు తోనే వడలు వస్తాయా అండి నేను ఒకరోజు ట్రై చేసి
వస్తాయి
హలో రాలేదు
మ్మ్ ఇప్పుడు మనకి ఛాయ్ జల్లడి ఉంటది కదండి అంటే మనకి వేయడానికి కొత్త ఫస్ట్ వేస్తాం కదా మనకి రాదు అట్లాంటప్పుడు ఏం చేయాలి దా మీరు దాంట్లో ఏమేమి వేస్తరండి ఓన్లీ మినప్పప్పేనా హలో ఆ హలో ఏం లేదు చెప్పాలండి మీరే
హెయిర్ కి చాలా ల్తీ అ అది ఎప్పుడైనా చేసి రండి మీరు
చేయలేదండి కరివేపాకుది నేను ఏంటంటే మందారం ఆకుది పెడతానండి మందారం ఆకులు మందారం పువ్వులు అట్లా అవి పెడతాను కానీ ఈ కరివేపాకు ఆకుది ఎప్పుడు ట్రై చేయలేదండి ఒకసారి మరి చెల్లి ట్రై చేస్తే నాకు పంపించింది కానీ నేను సొంతంగా చేయలేదు
ఆ ఇ
ధన్వా ఆ హలో ఆ వినిపిస్తుందా అండి
అవునండి కరివేపాకుతోని జుట్టుకు పెట్టుకుంటే కరివేపాకు హెయిర్ హెల్తీగా ఉంటుంది అంటారు కదండి ఎప్పుడన్నా ట్రై చేసిరా అండి
అవును బ్లాక్ బ్లాక్ అయితదనేసి అంటారు కానీ ఏమో నేను ఎప్పుడు ట్రై చేయలేదండి అనంగా అందరు అంటారు విన్నాకని నేను ట్రై చేయలే మీరు చేస్తారండి
అవునా అండి
మ్మ్
హలో
మెంత మెంతి కూడా పెడతారు కదాండి ఎ
కా ఒకరు ట్రై చేసిరైతే చూసినా ఆహ్ అది హెల్తీ కి అవును ఆ వీటికి స
అవును చుండ్రు కూడా పోతదా అండి. కొంచెం కొంతమందికి గ్రాండర్ బాగుంట్ టాదీ కాదండి. అది కూడా క్లీన్ అయిపోతది అనేసి అంటారు. మ మందర మాకు వాడం
అవునవును మందారం మాకు ట్రై చే
అ దాని అప్పుడప్పుడ్ ట్రైయి చేస్తున్న అండి
అండి ఆహ్
మీరు
ఉహ్ హు హలో ఉహ్ ఉహ్ పెరుగు పెరుగు ఆ హేరికి పెరుగు కూడా పెడతారట కదండి. నిమ్మకాయ, పెరుగు
ఏమోనండి నేను ఏంటంటే ఎగ్గు ఉంటదా. ఎగ్గు సొన తీసి ఆహా ఎగ్గు సొన తీసేసి అది. లిక్ ట్లాగా ఉంటది. కదండి వైట్ వైట్ జల్ అది పేడుతే హెయిర్ బాసిల్ కి అయితదండి
అవునా ఆహ్ శైనింగ్ ఉంట్
ఆహ్ ఆ మంచి స్ తిల్కీ హెయిర్, షైనింగ్ తోటి చాలా బాగుంటాది. ఎగ్ ఎల్లో, సో ఎల్లో సోన తీసేసి మొత్తం వైట్ పెడితే బాగుంటదండి.
అవునానండి ఉహ్ ట్రై చేసారా అండి ఎప్పుడన్నా మరి
ఆ ఎగ్ పెట్ టినండి ఈ కలాబంద పెట్టిన్ర అండి మీరు ఎప్పుడైనా కల్లబంద కూడా బాగుంటది. హెల్త్ కూడా మంచిది ఫేస్ కి పెడతారు. ఇం కాది దాని జ్యూస్ కూడా తాగితే మన ఆ హెల్త్ కూడా మంచిది. లేదు ఫేసు కూడా కొంచెం దాంట్లో పసుపు అది కలిపి పెట్టుకుంటే చాలా బాగుంటది ఇంక కొంతమంది అయితే దాని తింటారండి ఇట్లనే కడిగి ఎస్ తినేస్తారు తిని అట్లనే మింగేస్తారు దన్ జ్యూస్ కూడా చేసి తాగుతారండి పీస్ ఓడి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి చాలా మంచిది అదండి
వైట్ డిశ్చార్జ్ అయ్యే వాళ్ళకి చాలా యూజ్ అయితది ఉమ్ అదే వైట్ డిశ్చార్జ్ జ్ అయిన వాళ్ళకె చాలా యూస్ అయితది ఆల్రెడీ నేను ఒకసారి తిన్నాండి ఆ సరే అండి థాంక్స్ అండి చాలా సేప్ మాట్లాడారు
ఓకే అండి
ఓకే అండి